ఆ వినిపిస్తాందండి
ఆ బాగున్నామండీ తిన్నారా అండి
ఇంకా లేదండి మీరు తిన్నరా అండి
ఆ లేదండి మేము ఎయిట్ థర్టీ నైన్ అలా తింటామండి మీరు అండి
నేను ఒక సెవెన్ థర్టీ అండి ఏం తింటున్నారు
ఏం లేదండి ఊరికే అలా ఖాళీగా ఉన్నాను మీరు అండి
ఏం చేయట్లేదండి ఏదో కొంచెం ఫ్రెండ్స్ తో అట్లా మాట్లాడి
ఆ రీసెంట్ గా ఏ మూవీ చూసారండి మీరి
రీసెంట్ గా ఆ రీసెంట్ గా వచ్చేసి ఓ ఒక వెబ్ సిరీస్ చూసానండి అంటే ఇంకా ఇప్పుడే స్టాట్ వి ఛానలండి
అంటే మీరు మా రెగ్యులర్గా వెబ్ సిరీస్ చూస్తార లేదంటే మూవీస్ చూస్తార
రెండు చూస్తానండి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను
ఓకే ఎటువై ఏ ఏ టైప్ మూవీసు ఎంకరేజ్ చేస్తారులే ఫ్యామలీన ఫ్రెండ్సా లేద్ ద అ అన్ని కలిప లేదంటే అంటే ఓన్లీ థ్రిల్లింగ్ అలా ఏం ఏ మూవీస్ ప్రిపేర్ చేస్తారు మీరు
అ చూస్తాను కానీ మోస్ట్లీ అయితే ప్రిఫర్ చేసేది కొంచెం ఉచ్ థ్రిల్లర్ మూవీస్ తర్వాత అంత జాన్ అది ఇవి కామెడీ జోనర్ని ప్రిఫర్ చేస్తాను
ఓకే ఓకే త్రిల్లర్ అంటే ఏ మూవీ ఏ మూవీ సజెస్ చేస్ తరు మీరు ఒకవేళ థ్రిల్లర్ మూవీ చూడాలి అంటే
థ్రిల్లర్ మూవీ ఇప్పుడు రేం నేం చూసింది వెబ్ సిరీస్ యబ్ కొంచెం థ్రిల్లింగ్ గానే ఉంటుంది
అవునా అండి ఏ ఆ వినిపిస్తుంధండి ఏ వెబ్ సిరీస్ అండి
అదే విక్రమ్ ఆన్ డ్యూడ్ యా అండి ఆ వెబ్ సిరీస్ చూస్తాను చూస్తా ఉంటి అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినారనమాట ఆ సిరీసు
ఆ ఓకే బాగుందా అండ్ ఇగ ఐతే స్టో అది త్రిల్లింగ్ సీన్స్ అంతా
పోలీసు ఉన్నాడంటే ఖచ్చితంగా ఎంక్వైరీస్ థ్రిల్లింగ్
అవునవునవును ఆ థ్రిల్లింగ్ అంటే నాకు మూవీ వీ త్రిలింగ్ అంటే నాకు ఓ మూవీ గుర్తొస్తుందండి ఎవరు అని చెప్పి అడవి శేషు హీరో అనమాట ఒక టూ త్రీ మూవీస్ ఉన్నాయి అడివి శేషువి గూడాచారి నెంబర్ వన్ అలాగే ఎవరు అని చెప్పి ఆ మూవీ కూడా ఎవరు అనేది అబ్బా ఎవరు ఎవరు ఉంది ఎవరు అండి
కానీ
అ
నా లేదా గుర్
అ ఒకవేళ ఇన్ కేస్ చూడపోకుం టే ఏదైనా ఫ్రీ టైమ్ దొరికితే ఎప్పుడైనా చూడండి గూఢాచారి నెంబర్ వన్ ఎవరు రెండు బాగున్నాయండి
అ
హలో హలో వినిపిస్తుందా అండి
ఎవరు అని
అ ఎవరు యూట్యూబ్ ఎవరు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంది చూడండి
విన్ ట ఏంలా అవైలబుల్ అన్నా
యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉందండి ఆ మూవీ ఆ యూట్యూబ్ లో కూడా మీరు చూడొచ్చు ఎవరు గూఢచారి నెంబర్ వన్ రెండు యూట్యూబ్ లో అవైలబుల్ లోనే ఉన్నాయండి
చూస్తే ఏమన్నా డౌన్లోడ్ చేసుకొని చూస్తానండి మూవీస్ కానీ దేంట్లో ఉంది అనేది తెలియదు దేంట్లో అ
అది యూట్యూబ్ లో అవైల బుల్ లో ఉంది చూడండి ఎవరు గూఢచార నెంబర్ వన్ ఇప్పుడు ఐబొమ్మ లేదు కదా అండి బ్యాన్ చేశారు కదా అందుకె యూట్యూబ్ అని ప్రిఫర్ చేస్తున్నా అవును
అందుకే దేంట్లో డౌన్లోడ్ చేయాల దేంట్లో చేసి చూడాలా అనేది ఆప్ పేసి నేను హాట్స్టార్ జియో హాట్స్టార్ లో ఆ వెబ్ సిరీస్ కొత్తగా వచ్చి కనిపిస్తే సిరీస్ స్టార్ట్ చేసినా చూ
ఓ ఓకే బెటరేమంట యూట్యూబ్ కూడా ప్రిఫర్ చేయండి ఓల్డ్ మూవీస్ కొన్ని మాక్సిమం యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ఉంటారు
ఆ అంటే నీ నేను యూటూబ్ లో చూసేంటే మూవీస్ ఎక్కువ చూడం కానీ యూట్యూబ్ లొ కూడా సీరీసే చూస్తానండి నేను
అవునా అండి చూడండి ఒకసారి ట్రై చేయండి గూఢచా గూఢచారి నెంబర్ వన్ ఎవరు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి తొందర నాక్ ఏమంటారు ఆ గుర్తు చేసుకోలేకపోతున్నా అ రీసెంట్ గా ఏ మూవీ చూసారు రీసెంట్ గా ఆ వెబ్ సిరీస్ ఏనా అండి మీరు చూసింది
రీసెంట్ గా అంటే టూ డేస్ బ్యాక్ ఈ వెబ్ సిరీస్ మాత్రమే చూస్త
రీసెంట్ గా ఏవైనా ఒక మూవీ చూసారా అంటే ఒక మంచి ఫీల్ వచ్చిందా ఏదైనా మూవీ వల్ల మీకి
మూవీ అంటే గుర్తొచ్చేది ఏమంటే ఒక మూవీ చూసాను ఎనిమిది వసంతాలు అని కొత్త హీరో హీరోయినా అంటే ఆమె ఆల్రెడీ ఒక మూవీ చేసింది ఆ దాని తర్వాత ఇది ఈ మూవీలో తన తనని ఎలివేషన్ యా మూవీలు
ఓకే ఇగ ఈ ఏ ఏ అంటే ఆ మూవీ నుంచి మీకు ఏం అర్థమైందండి ఏ సీన్స్ బాగా నచ్చాయి అంటే ఫ్యామిలీనా లేదంటే ఫ్రెండ్సా లేకం
అంత మిక్సింగ్ ఉందండి దాంట్లో ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి లవ్ ఉంది కామెడీ దానికి కిన్న ఒక వేలొ అట్లా లా పోతా ఉంటుంది మూవీ అంతా ఏం వేరే ఏం లేకుండా ఒక వేలొ అంటే ఏమంటారు కొన్ని దాంట్లో ఇప్పుడు నేను థ్రిల్లర్ అన్నా త్రిల్లర్ లో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్
అవునవునవును మనకి అదే అనిపిస్తా ఉంటుంది ఇంకా, థ్రిల్లర్ మూవీస్ అంటే అదే కదండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆ ఇంకోటి ఏమంటే ఇప్పుడు రా రెగ్యులర్ మూవీస్ చూసినా నార్మల్ మూవీస్ ఫ్రెండ్స్, లవ్వు ఇట్లా ఫ్యామిలీవి ఓకే మనకి ఇంకా ఈ రోజు సగం చూసి టుమారో ఆఫ్ చూడచ్చు కంప్లీట్ చేయచ్చు అని ఉండదు కానీథ్రిల్లర్ మూవీస్ అల కాదు ఏ ఓ
ఆ అది నిజం అండి ఏ అది చూడుకో ఆపేసినాము అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలా అని మన మైండ్ సెట్ దాని వైపు
మన మైండ్ మన మైండ్ లో మొత్తం అదే తిరుగుతూ ఉంటుంది
యాక్చులి ఆక్చుల్లీ నేను అదే ఫేస్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఆ సిరీస్ కొత్తగా స్టార్ట్ అయింది అని చెప్ కదా ఆ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ చేస ఫోర్ ఎపిసోడ్స్ ఏమో వచ్చాయి
టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయాండవి
తెలిదు అదే నెక్స్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నా నిన్న ట్రై చేసిన ఈ రోజు చేసినా ఓపెన్ చేసి చెక్ చేస్తానే ఉన్నా రోజు
ఓ థ్రిల్లర్ మూవీస్ అంటే అలానే ఉంటుందండి
అవునం డి అసలు నాకు నెక్స్ట్ అయిన ఒక దగ్గర ఆపేసిన అను దాని తర్వాత ఏం ఏమవుతుంద అన్నా ఆ ఆలోచన ఆగిపోయినా అనమాట ఆ ఆయన పాస్ట్ గురించి చెప్పారు దాంట్లో, పాస్ట్ ఏమైంది అని ఫుల్ ఫిల్ గా చెప్ లేదు ఆయన జాబ్ వదిలేసారు జాబ్ లో నుంచి డిస్మిస్ చేసినారు, సస్పెండ్ చేసినారు ఆయన్ని, మళ్ళీ సస్పెన్షన్ నుంచి రివోక్ చేసినారు మళ్ళీ తర్వాత సస్పెన్షన
ఊన్లేండి ఆ సస్పెన్షన్ ఎందుకు అయి ఉంటుంది అది రీజన్ ఏమి ఎవోటి క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి త్రిల్లర్ మూవీస్
ఆ ఆ సస్పెన్షన్ ఐ తర్వాత రివోక్ చేసేకి రీజన్ ఇంకొక కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎవరీ వల్ల అవ్వలేదు అని ఈ పిలిపించిన ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ సపెన్షన్ చేసినారు కానీ ఈనా లో లేకుండా డ్యూటీ చేయకు డానే ఆఫ్ డ్యూటీలో ఎంక్వైరీ చేస్తా కనపడతారన్నమట వీళ్ళు విట్టిమ్ అని ఎవరినైతే అనుకుంటారో ఆ వి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపేస్తా ఉంటాడు
ఆ అదే అదే అదే లెండి
ఏమంటా నెక్స్ట్ ఆ ఏమైం తెలుసా లాస్ట్ లో చిలకి విక్టిమ్స్ ఎవరైతే అనుకున్నారామ్ అనుకున్నారో ఆ విక్టిమ్ చనిపోయినాడు, ఆయన ఐ థింక్ చంపేసి ఎవరు చంపేసి ఆయన చనిపోయారో తెలీదు, చంపేసిన తర్వాత పూడ్చ్ అంటే పాతి పెడతారు కదా వాళ్ళని
అవును లెండి మనం ఇప్పుడు మూవీస్ ఆ థ్రిల్లర్ మూవీస్ వీస్ అన్ని మాక్సిమం అలానే ఉంటాయండి ఇప్పుడు అలా ఎలా చూపిస్తారంటే పక్కనే ఉన్న పర్సన్ మీదే మన ఏం అంతా పోతూ ఉంటుందన్నమాట అతనేమో అతనేమో అని మన మైండ్ లో రన్ అవుతుంది బట్ అయితే అతను కాదు ఇంకొకరు ఉంటారు అది సస్పెన్స్
అ ఆ అదే ఆయన చనిపోయినాడు ఇప్పుడు ఆయన్ని చంపేసినారు ఆయన వీల్ చైర్ లో తీసు వచ్చి అక్కడికి ఆపేసినారు అంటే ఇప్పుడు విక్టిమ్ ఎవరు దాన్ని
చేశారు అని క్వశ్చన్?
ఆ అక్కడ ఆగిపోయింది టూ క్వశచన్ సి
ఆ
ఆయన ఎవరు ఆయన పాస్ట్ ఏంటి ఆ పోలీస్ ఆఫీసర్ ది తర్వాత ఈ విక్టిమ్ ఎవరు దీంట్లో ఉన్న విక్టిమ్ ఎవరు ఆ క్వశ్చన్స్ అట్లీస్ట్ కొంచెం ముందుకు జరగట్లేదు ఆ కేసు ఏ ఎప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్తుందా అని ఆలోచిస్తా ఉన్నా
నేను రీసెంట్ గా చూసిన మూవీ అంటే విత్ లవ్ అండి బెస్ట్ ఫీల్ నేనై తే ఒకవేళ ఇన్ కేస్ సజెస్ట్ చేయమంటే విత్ లవ్ అని విత్ లవ్ మూవీ సజెస్ట్ చేస్తానండి అతను ఒక మూవీ డైరెక్ట్ చేశాననమాట హీరో తమిళ్ లోనే ఒకటి మూవీ డైరెక్ట్ చేశారు అది తెలుగులో కూడా ఉంది సేమ్ ఇది విత్ లో కూడా తమిలే అండి బట్ తెలుగులో కూడా డబ్బుడ్ డబ్బుడ్డ్ చేశారు మూవియరుల్జ్ లో కూడా అవైలబుల్లో ఉందండి నేను అక్కడ నుంచే చూసాను అనమాట మంచి మూవీ అన్ డి మన స్కూల్ డేస్ నీ మనం రిమెంబెర్ చేస్కోవచ్చు స్కూల్ లో మన్ కంటూ ఉంటారు కదా అండి ఇప్పుడు అంటారు కదా ఏదో క్రష్ అని లవ్ అని దానికి అర్థం తెలియకున్నప్పుడే మనం ఏ విధంగా ఉండేవాళ్ళము అవన్నీ రివైజ్ చేసుకోవచ్చు టీచర్స్ దగ్గర మనం ఏమన్నా హోంవర్క్ చేయకుంటే వాల్ మనల్ని కొట్టడం అవన్నీ రివైంన్ చేసుకోవచ్చు మళ్ళీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ ఇంట్లో పేరెంట్స్ తో ఎలా బిహేవ్ చేయాలి ఒక మనకంటూ ఒక పార్ట్నర్ రావాలంటే ఈ ఏమంటారు ఆ ఏమం టార్ ఈ లక్షణాలు ఉండాలి అలా మంచి మూవి అండి సింపుల్ గా ఉంది బాగా అన్
సజెస్ట్ చేస్తారా మూవీ ఆ మూవీ బాగుందా చూడడానికి
అవునండి నేనైతే సజెస్ట్ చేస్తానండి హండ్రెడ్ కి హండ్రెడ్ కి నైంటి ఫైవ్ పర్సెంట్ నచ్చుతుందని నా నమ్మకం నా అభిప్రాయం మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పానండి చూడండి అని చెప్పి రివ్యూ ఇంకా వాళ్ళు ఒక అబ్బాయి ఒక అబ్బాయికి ఇద్దరు సజెస్ట్ చేసారనమాటా ఒకరోజు ఒకరు చూసారు వాళ్ళేమో బాగుంది మంచి మూవీ మనం స్కూల్ డేస్ ని రివైజ్ చేసుకోవచ్చు నేన్ చెప్పా కదండి బాగా అనిపించిందని చెప్పారు ఇంకా చూస్తూ ఉన్నారండి ఇద్దరు ముగ్గురికి సజెస్ట్ చేశా అనమాట ఆఫీస్ లో మా కొలీగ్ కూడా చెప్దాం అనుకున్నాను మా కొలీగ్కి బట్ అయితే తను నేను కొంచెం మాట్లాడడం లేదా ఆ అందుకని చెప్పలేదండి
అవునా అండి చూస్తానండి నేను కూడా ట్రై చేస్తాను అయితే
సి మీ రివ్యూ ఏంటో చెప్పండి బా మంచి మూవీ అండి
మీరే జోనర్ ఎక్కువగా చూస్తారండి మూవీస్ లో
ఆంటీ
ఐ థింక్ మీరు మీ మూవీ సజెస్ట్ చేస్ ఉన్నారంటే ఐ థింక్ నాకు అనిపించింది ఒకటి ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ జానోర్ గాని ఇంకొకటి లవ్ ఆ సైడ్ ఉంట ఆ జానోర్ ని ప్రిఫర్ చేస్ స్తారేమో ఆ అనిపిస్తుంది నా ఓప్
కె అలా ఏం లేదండి ఇప్పుడు అలా ఫ్రెండ్స్ లవ్ అలానేం కాదని కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి కదా అండి అవి చూస్తేనే ఇంకా మనకి తెలిసిపోతుంది అనమాట చూడొచ్చు ఇలా ఉంటుందని కొన్ని కొన్ని మూవీస్ బాగా అలాంట్లో అలాంటి వాటిలో ఇది సింపుల్ అంటే జస్ట్ అందరికి బాగా నచ్చే మూవీ ఇదండి
మీర్ చూసారా అండి నేను ఎనిమిది వసంతాలు చెప్పాన్
ఆ అది నేను చూసా అండి బట్ అయితే చానా లాంగ్ బ్యాక్ చూసా మా కొలీగ్ సజెస్ట్ చేసింది చూసా అండి బాగానే ఉంది అంటే ఒ ఒక అమ్మాయి గురించి ఎలా ఉండాలి తన అనుకుంటేది కర్తవ్యం అదేమంటారు తనకంటూ ఒక గోల్ ఉంటుంది నెరవేర్చుకోవాలి
ఉమ్ నాకు అదే బాగా నచ్చింది దాంట్లో ఇంకా ఏమంటే దాంట్లో ట్లో మ్యూజిక్ కంపోజిషన్
అవునవునండి ఒక సాంగ్ కూడా బాగుందనిపించిందండి సాంగ్ ఒకటీ బా ఫేమస్ అయింది అనుకుంటండి మూవీలోది
ఆ ఆ మ్యూజిక్ గూడా చాలా బావుంది అన్ని మ్మ్ చూస్తానండి మీరు చెప్ కదా యూట్యూబ్ లో చెప్తానండి ఏ మాట అని సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ సజెస బాయండి